హలో
హలో హలో ఆ ఏం చేస్తురు బావురా
ఆ చెప్పండి బాగున్నాండి మీరు బాగున్నారా ఉం తిన్న నండి మార్నింగ్ టిఫిన్ తిన్న
ఆ ఏం కూర చేసిరు
ఈ రోజా
మ్ సంబారా
మ్
ఈ రోజు ఎక్కడ వెళ్ళలేదా
లేదండి ఎక్కడికి వెళ్ళాలే ఇంట్లోనే ఉన్నాం
రోజ్ ఇంకా స్పెషల్ ఏంటి
అదే సాంబార్ చేసాను మునకాయ దొండకాయ వేసి
ములాక్కయ్ దొండకాయేప
అం అవును
పోర్ర స్కూల్ పిల్లలు
ఆ ఎళ్ళారు మీరు ఏం చేశారు ఈరోోజు ఇంట్లో ఏం చేశారు స్పెషల్
ఇయలా పప్పు దొండకాయ
ప
పప్పు దొండకాయేసింది బాగుంది యమ్మ టెస్ట్ ఉంది ఇయ్యాల పప్పు ఏం పప్పు కంది పప్ప శనగ పప్ప అది పేసరు పప్ప ఆ ఆ ఆ మ్
చెప్పండి
పో ఇంకేం చేస్తుర్రు పోఇండా కారు పోఇండా డ్యూటికి
హల్డ్స్ వచ్చరు పండుకొని ఉన్నారు
ఈ రోజులే
ఈ రోజు లేదు
హలో
వెళ్ళలేదు
ఆయన రెస్ట్ తీసుకోవాలి అయినా వ ఒక్క రోజు అయినా రెస్ట్ తీసుకోవాలి
మ్ అవును
ఆ డైలీ పోతే
వెళ్ళకపోతే ఇబ్బంది కదండి ఫీజులు కట్టాలి రెంట్ కట్టాలి
అంటే ఇగ రోజు అంటే నడుమునోప్ డైలీ కారు తొలుతే బాగా పెయిన్స్ రావు
పెయిన్స్ బాడీ పెయిన్స్ బాగుంటాయి
మ్ గదే మరి
కానీ ఏం అలవాట్లు లేవు మా వారికి స్మోకింగ్ కని డ్రింక్ కింగ్ కానీ ఏ అలవట్లేదు
మీ నిను అస్సలు తగను అస్సలు కూల్ డ్రింక్సే నిన్ అట్లా ఉంటేనే కొంచెం మంచిగా హెల్త్ బాగుంటది
అవునండి
మ్ అక్క కాల్ చేసిందా లక్ష్మీ అక్క లక్ష్మక్కత్తో మాట్లాడినావా మ్ లంచ్ తీస్కాపోయిర్ర పిల్లలు
ఆ మార్నింగే పంపించేస్తాము
హ్మ్ హు
మా వారు ఎప్పుడు చెప్పుల్ లేకుండనే నడుస్తారు
అవునా మా మా రెడ్డి సాంగ్ మీద చెప్ చెప్పుల్ లేకుండా నడుస్తది ఇక్కడ చెప్పుల్ లేకుండా నడుస్తానే జరా బాగుంటది అంటడు ఏమన్నా అంటే ఎందుకు చెప్పుల్ లేకుండా నడుస్తాంటే అట్లనే నడవాలి అంటడు ఇడ మా ఆటో తోల్తడు రెడ్డి రెడ్డి సాప్ అని పెద్దయనా
అలవాట్లేనోళ్ళకి భలే ఇబ్బంది అలవాటయినోళ్ళకి ఏ ఏం తెలీదనమాట
మ్మ్ చెప్పుల్ లేకుండా కార్ తోలుత డ్యూటీ కార్ తోల్తడా ఉండాలి చెప్పులుండాలి డ్రైవింగ్ చేసేప్పుడు
చెప్పను ఎన్నిసార్లు వేసుకుంటా ఉన్నారు ఈ మధ్య అది తెగిపోయిందని సరే అట్లే వదిలేసినారు
హా
తీసుకో తీసేస్తా అంటే వద్దు వద్దు వద్దు అని
హ్మ్
తీసుకుంటాలే తీసుకుంటా మాములుగానే ఎసుకోరు ఆయన ఒకసారి మర్చిపోయిన అంటే అంతే మళ్ళీ ఎస్కోరు
ఇంగ అంతే కొంతమందికి
మండే తినరు చికెను మ అవన్నీ మండే తినరు సాటర్డే తినరు ఫ్రై ఆ ఫ్రైడే కుడా తినరు
అంటే ఇగ దేవునికి ఉపవాసం ఉంటడేమో
అంటే ఆ రోజు అని చ్ నాన్ వెజ్ తిన్రాన్మాట
అదే సోమవారం శివుడు
ఆ ఫ్రైడే వచ్చి అమ్మవారు
అమ్మవారు దుర్గామాత
సాటర్డే ఛీ వెంకటేం స్వామి వదిలేస్తారు మాములుగా నేన్ కుడా
వెంకటేశ్వర స్వామి ఉంటడు అంజనేల స్వామి ఉంటడు కదా సాటర్డే నా హ్మ్ మీ సైడ్ ఎక్కువ వెంకటేశ్వర స్వామి
సాటర్డే హ్మ్ మా సైడు సాటర్డే తినాలి
మంచినేే ఉన్నరు మంచినే పర్లేదు అట్ల ఉంటె మంచిదే
తిననే తినను అసలు ఆ రోజు తినకూడదాని ఒక ఇది
ఆ
పిల్లలకు కుడా పెట్టాం మేమ్
ఇంగ అట్లనే అలవాటు చేస్తుర్రన్నట్టు వాళ్లగినా
పిల్లలే అంటారు అయ్యో ఈరోజు సాటర్డే మమ్మీ అని
సాటర్డే మమ్మీ ఈ రోజు వద్దు నాన్ వెెజ్
ఆ ఎగ్ తినండి అం ఆయన కుడా హ్మ్ హు ఎగ్ కుడా చేయను నేన్ ఇంట్లో ఆ రోజు ఒక్క రోజు ఏమైపోతుంది
మావోడు బానే తింటడు ఎగ్స్
సాటర్డే ఇప్పుడే చెప్పులు వేయ్యదు మా పాప
ఉ
ఇప్పుడు నుంచే అలావాటు చేసుకుందాం
ఉండాలి ఏదో ఒకటి పిల్లలగినా అట్లా ఉంటేనే మంచి తే మంచిగా ఉంటుంది మంచిగా తయారు అయితది ఇప్పటి నుంచే ఇగ దేవునీ అ
నేను బాగా చదువుకోవాలని నేను సాటర్డే వేసుకోను అంటుంది
ఓ అ
మంచి అలవాటే కదా
ఆ
ఉ
మంచి టా అట్లా అట్లా ఇప్పుడు అంత ఆలోచిస్తారు అంటే ఆడ పిల్లలు ఇప్పటి నుంచే దేవుని గురించి మనకి నాన్ వెెజ్ అన్ని కా వారాలుగినా పాటిస్తారు
ఉ
సిగ్నల్ సరిగ్గా వస్తలేదేమో ఉ హలో తిన్నారా అంటున్నా హలో
చెప్పండి చెప్పండి
ఆ తిన్నారా
ఇంకా లేదు మార్నింగ్ తిన్న దోసి
ఉ
ఇంక తినాలి
ఊ
ఇంకా
ఆమె వచ్చిందా ఇంటికి అమ్మ వాళ్ళు వచ్చి
ఆ లేదు ఈ రోజు రాదు మీరు మీరేం చేస్తున్నారు హలో హలో
ఇంకేం చేసురు మరి నేను షాప్ కాడా ఉన్నా ఈ షపుల్ నే బిజి ఇంకా షాప్ ఉన్న
అవునవును
హలో
చెప్పండి
ఆ షాప్ కూడా ఉన్నా మార్నింగ్ నైన్ నైన్కి వచ్చినా ఇంకా ఇడ షాపులనే ఉన్నా ఇంకా లంచ్ కి ఏం వెళ్ళలే వెళ్తాం వన్ తర్వాత వెళ్తాం
ఆహా
ఆ వన్ తర్వాత వెళ్తాం అన్నట్టు లంచ్ కి
హ్మ్
ఇంకెళ్ళలేదు ఇక షాపులోనే ఈరోజు లోడ్ లోడ్ బండ్ వచ్చింది టైల్స్ బాండ్య వచ్చింది ఎ దింపేస్త పుట్టి బస్తాలి కానీ
హ్మ్
షాపుల్నే కొంచెం బిజీ బిజీ
అవును
హ్మ్ పొలం కాడికి వెళ్ళాలి రేపు పొలం కాడికి పోయి వచ్చిన మొన్న ఒకసారి
హ్మ్
ఇంకా ఇంకొక పదిహేను రోజులు ఇరవై రోజులు అయితది నాటుపడ నాట్లు నాట్లు పడడానికి
మీరు వేశారా
ఆ ఏషినం
ఏమేసారు
ఒడ్లు వర్షన వడ్లు వడ్లు మొలక చల్తారు కదా నారు ఆ పంపిస్తాను
ఉహు
తినే వడ్లేగా పంపిస్తా ఆ
ఇప్పుడు అది వడ్ల అయ్యాక మళ్ళీ భీమికి అది ఆడిస్తారు కదా మిషన్ లో దాని తర్వాతే కదా భీమ్ వస్తాది
అవునవును మన అవి అయిపోయినాక మిల్లుకి వేస్తారు
హ్మ్
మిల్లుకి మిల్లుకేస్తే రెండు బస్తాలు రెండు బస్తాలు వడ్లు పంపిస్తే బస్తాన్నర దాంక వస్తాయి
రెండు బస్తాలు పంపిస్తే
బసన ఆ బస్తాన్నరా బస్ స్నర బస్ వస్ బస్తాకి కొంచెం ఎక్కువ వస్తాయి అన్నట్టు హ్మ్ అట్లే
మీరు ఎట్లా అమ్ముతారు అప్పుడు అది
అంటే పుట్టి లెక్క ఉంటది పన్నెండు పద్నాలుగు బస్సాలు పుట్టి అయితే పుట్టి లెక్క ఉంటది పుట్టికి ఈ పదిహేను వేలు పదహారు వేలు ఉంటంది పాత వోడ్లు అయితేనేమో పద్దెనిమిది వేలు పదహారు వేలు పదిహేడు వేలు అడుగుతారు ఇప్పుడు ఇప్పుడేసినాం అనుకోండి మళ్ళా ఎమ్మటే వేసినాక అమ్మేస్తేనేమో పుట్టికి పన్నెండు వేలు పదిహేను వేలు ఉంటది ఓ మూడు రెండు మూడు వేలు తేడా ఉంటది
మళ్ళీ
ఆ మిషన్ మిషన్ తోనో కోపిస్తాం
ఆహా మీదే మిషనా అవును మీదే మిషనా బయట బాడుగ
ఆ
బయట బాడుగా హలో
కోశ మి
బయట బాడ్క్కి తీసుకుంటారా
గంటకి రెండు వంద మూడు
ఆహా
అ ఆ చ్చిపో ఆ
ఇంకా హలో హలో
ఆ ఇంగేముంది మీరే చెప్పలి ఇంకేం చేస్తుర్రు మి హలో
మీ వాయిస్ బ్రేక్ అవుతా ఉందండి
తర్ లాడస్తుంది పోతుంది ఇడ షాప్ కాడ ఉన్నా బాగా మబ్బట్టింది వర్ష్
బ్రేకు
ఆ మబ్బుబట్టింది ఇక్కడ వర్షం వస్తట్టుంది అంతే సిగ్నల్ సరిగా అంతట్లేదు గాలిదుంలేస్తుంది బాగా గాలిదుంలేస్తుంది ఉ ఇగొ మా మధ్యాహ్నం